ఆ ఓకే ఇంకేం సంగతులు పద్మ మేడం ఏం చేస్తున్నావు డాడీ పన్నెండు నిమిషాలు వత్యకరణో
ఆ ఆ కొనీ ఫోన్ నంబర్ మార్సి కుదిరినీయావ్ రేపా సార్
మాట్లాడు తెలుగులో మాట్లాడు
అనుకోని నం
తెలుగులో మాట్లాడమ్మా
సరే సరే ఈ నంబర్
ఈ మార్చడానికి ఏం అక్కర్లేదు మా ఇదేం ఉంచుకోవాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈ నెంబర్ తోన అయింది ఏం కాదు ఇప్పుడు మాట్లాడతాం క్లార్క్ ఉంది ఏమీ కాదు ఇప్పుడు మాట్లాడు ఇబ్బంది ఏం లేదు ఇదొక రోజు మాట్లాడు రేపు ఎద్దాం మాట్లాడుదువు కానీ ఇబ్బంది లేదులే కానీ ప్రస్తుతానికి మాట్లాడు ఏం
నేను అడిగిన మా బావనే ఏం చేసినంటే అడిగితే మా బా బాగా ఉన్నాడంటే వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఆన అంటన్నాడు ఆడ అప్పుడు పదమూడు లక్షలు ఇత్త అంటున్నారు అంటే ఇప్పుడు ఆ మా సర్పంచ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ ఊర్లో లేరంట అని అంటున్నారు ఆ ఏదేదో మాట్
ఎందుకు చెప్తడు ఇట్లా నాకు అందుకే వాడు నచ్చిందే నీకు చెప్పింది యవరం రెండు రోజులు అయిపోద్దని ఎందుకు చెప్పాలా? అయ్యేది ఉంటే అయ్యేదని చెప్పాలా లేకపోతే
ఆ మీరే మీరు మీరు మీరు బ బతకండి నాకు నేను బతుకుతాను. మీకు, నాకు ఏ సంబంధం లేదు. మ్మ్ నేను కోపంగా మాట్లాడి పెట్టేసా ఫోన్
కరెక్ట్ ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అయ్యేది ఉంటే చెప్ప మరెందుకు నాకు రెండు రోజులు అని చెప్పాలి నీకు అట్లే చెప్పాలి నిజంగా అప్పుడు చెప్ప చెప్పాలి కదా ఫోన్ ఎత్తలేదు అంటే నేను అసలు వాడి నెంబర్ ఇత్తే నేను మాట్లాడతా లేదంటే అక్కడ వాళ్ళ ఎవడుండో డైరెక్ట్ ఆ ఊరికే పోయి కనుక్కొని పంచాయితి ఎవడెవడుండో మాట్లాడదాము. చేత కాదు అని చెప్పడు మాకేం ఇది కాదని చెప్పడు అవసరం అయితే డైరెక్ట్గా ఊర్లో ఏవడున్నడు అక్కడ్కి మాట్లాడి నెంబర్ తీస్కున్నన మాట్
ఆ ఏదేదో మాట్లాడు అంతే మరి ఆళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడు నేన్ పెళ్లి చేస్కుంటే మీకొచ్చే బాధ ఏంటి తరగని బాధ ఏంటి నాకు ఇప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నా నా కన్నీళ్ళు తుడుచ్టోటోడు ఎవడన్న ఉన్నాడా నేను ఎళ్తాను చేసేయండి పెళ్ళి అంటే ఈ రోజుకి మీర్ ఎనక ముందు అడుగుతున్నారు బయటోళ్ళేమో ఇన్ని సంవత్సరాల్ అయింది నీకు పెళ్లై ఇప్పుడు విడాకులు అవ్వట్లేదు ఏంటి అని డౌట్ అడుగుతున్నారు.
డౌట్ అడుగుతున్రు రేప్ పొద్దున్న ఆ పిల్లక్గుడా ప్రాబ్లం కాదా సునీతకి రేప్ పొద్దున్న ఎవడన్న సంబంధం వచ్చినా
నే దేంటి ఏమన్
కానీ రేప్ పోద్దున్న అమ్మాయి వచ్చి ఇంటికాడ ఉంటదో బయట ఉం టుందో అంటే మొగ్గుడు దగ్గర ఉండకుండా ఏం చేత్తున్దని చెప్పి ఎవడన్న అడుగుతడు.
ఆ అదే అలా అంటా ఉంటే ఏమన్నారంటే మ్ నీకంత తొందర ఏం వస్తుంది చేస్కోవడాని అన్నట్టు మాట్లాడ్ నాకు విడాకులు చేస్తావా లే ఇదన్నీ నాకొద్దు మీరు చేసే ఉద్దేశం లేదా
ఇప్పుడు ఫైనల్గ ఏం మాట్లాడారు వాళ్ళు
వాళ్ళేం మాట్లాడ్లే చేస్తే పంచాయతీ అతనికి ఊర్ పెద్దకి ఫోన్ చేస్తే లేడంట వాళ్ళు మళ్ళీ సాయంత్రంకు రేప్ పొద్దున ఫోన్ చేసి చెప్తాను మన ముగ్గురు ఎళ్లారు. ఆ ఇంటొల్లే అని అన్నారంట
ఇప్పుడు ఏం లేదే గనీ నేన్ అందుకే అమ్మకు చెప్పిన ఇయాళ రానమ్మా అంటే మన ఊర్లో కద నా న్న నువ్ రావాలి కంపల్సరిగా
ఓ
అని చెప్తే ఇవాళ్ళందరు చుట్టాలు వాళ్ళు ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఎక్కడెక్కడోళ్ళో వచ్ వచ్చారు వచ్చినోడు ప్రతి ఒక్కడు అయ్యో ఇట్లా జరిగిందటగా అయ్యో బాబు ఎంతమంది పిల్లలు ఏడ ఉంటున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు మళ్ళీ పెళ్ళి చేస్కోలేదా ఎందుకు చేస్కోలేదు పోనీలే చేస్ ఎక్కువ అబ్బాయే ఏం కాదు వయసు ఏం పోయింది ఆ ప్రతి ఒక్కడు వచ్చినోడల్లా నేన్ ఏదైతే ట్ లేన్ గుడా దనుకుంటనో అందరూ అదే మాట్ చెప్పిపోతా ఉన్నారు ఇగ నా ఆఖరికి ఇంటికి గుడా వచ్చారు వాళ్ళు. ఆ హరిని చూడబుద్దయింది నాకు అని చెప్పి ఇంటిక్ కూడా చెప్తున్నారు మళ్ళీ మా పా ఆమెని ఆమెన్ ఏదో చెప్తున్నారట నువ్వంట నేర్ కోమ్మ. డాడీకి హెల్ప్ చేయమ్మా. ఇట్ల చేస్కోమ్మా అట్లా ఆమ అసల్కే చిరాకు మనిషి ఎవర్రా ఇళ్లం తాక నువ్వు బక్రిచ్
ఆ ఆ
ఇదంతా అని ఇక ఆమె కి మా అమ్మకి కూడా ఫ్రస్టేషన్ ఎక్కింది ఎక్కి ఈ ఇందాల అందరం కూర్చుని మాట్లాడుతున్నాం మాముూలుగా మాట్లాడుతంటే అరే మేము భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాం అన్నది మెల్లి ఎందుకమ్మా భద్రాచలం ఆన్ టే మేము ఎట్లా గుడికి పోదాం అనుకుంటున్నాం అట్లే ఆ పిల్లని కూడ చూసి మాట్లాడదాం అసలేం అను కుంటున్నారు ఏందో హనే అన్నది నేను అన్న ఇప్ ఇప్పుడు ఆమెతో మాట్లాడేది ఏమీ లేదమ్మా మనము ఆమె తెంపుకొని వస్తే మనం ఏదన్నా మాట్లాడుతాం తెంపుకొని రాకుండా మనం పోయి మాట్లాడటానికి ఏమి లేదు తెంపుకుంటారా లేదా వాళ్ళు ఇష్టము తెంపిన తర్వాత అయితే మనం మాట్లాడదామని ఎప్పుడో చెప్పినాము అని చెప్పిన ఇప్పుడైతే వద్దు అంటావా అన్నది భద్రాచలం అయితే పోండి మీరు కానీ అమ్మాయితో అయితే మాట్లాడద్దు
హా
టే ఆమెది ఏది కా కుండా మళ్ళీ మనం అనవసరంగా ఆశలు రేపి ఆమె దేవి కాకుండా ఏమన్నా చేసుకోవద్దు తెంపుకుంటా అంటున్నార అన్నారు ఒక రెండు మూడు రోజులు పట్టిది అంటన్నారు చేసుకొని చేసుకున్న తర్వాతే పోదాం ఏం కొంపలు మునిగినాయి తర్వాతే మాట్లాడండి కానీ ఓ ఆమె అన్నది సరే అమ్మా ఇక ఫైనల్ గా ఆమె ఫ్రస్టేషన్ తో చెప్తుంది ఇవప్రశేషన్ త చెప్తుంది ఇక ఇన్ని రోజులు వచ్చినాము నావల్ల అయితే కాదు ఏప్రిల్ పదిహేను తరకు ఏదో ఒకటి ఆ రోజు కల్లా ఏదన్నా కనీసం ఇది అడుగు పడిందని తెలుసుకుంటే మనం చేస్తాం లేదం ను ఏప్రిల్ ముప్పై తారీఖులో నీకు ఏదో ఒక పెళ్ళి చూస్తా పలానా చోటకి వెళ్ళనా నేను మాట్లాడుకుంటా ఏదనా చేస్తా నా వల్ల కాటలేదు నేను నన్ను అందరూ ఇది చేస్తున్నారు నేను అనవసరంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఆమంటా ఈ గీటా ఆపి కూడా వచ్చింది మీ అమ్మ మీ దగ్గర ఉండట్లేదు ఏంటి అంటే ఇప్పుడు ఆమెను కూడా ఇప్పుడు నా దగ్గర ఉంటే మా చుట్టుపక్కలందరూ మీ అమ్మ అక్కడ పోయి ఎంజాయ్ చేత్తందా మీ నాన్న ఎక్కడ పోయి పెట్టి ఆ మొసలోన్ని న వై అసలు ఎట్లా అన్నం గిన్నె లేకుండా ఎట్లా వదిలిపడతంది చెస్తారు అని చెప్పి అవునంటున్నారు నన్నట్ట వదిలి పెెట్టిస్తే మళ్ళీ ఆ పిల్లకాడికి పెళ్లి చేయవా నువ్వు ఎన్ని రోజులు చుత్త అట్ల నువ్వు ఇట్లానే ఉన్నా అది చేసేది అని చెప్పి ఆ ప్రకారంగా
హ
చూత్తానంటే
ఆ
ఇక ఆమె ఎటు తెలుసుుకోవాలనే ఇదిలో పడ్డది ఓకే ఒకడికి లైఫ్ ఇద్దాం అనుకోవటం తప్పు కాదు వాళ్ళకి టైం ఈ టము తప్పు కాదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ లేకపోతే ఎడు ఎవడు ఏం చేస్తాడు లేదు కనీసం వాళ్ళ నెంబర్ అన్నా ఇయ్యండి మేమన్న పోయి మాట్లాడతాం అంటే అది చేత కాదు నేనే మాట్లాడు ఇస్తాను నేనే చేస్తాను అని మాట్లాడతారు చివరికి మళ్ళీ వచ్చే అప్పటికి నీకు పెళ్ళి అవసరమా అంటే ఇక్కడ ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి ఎవరిని ఎర్రోన్ని చేయటానికి ఇప్పుడు ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడటానికి కాదు కదా ఏదన్నా ఉంటే డైరెక్టుగా మాట్లాడాల డైరెక్టుగా ఇది చేయాల మాకు ఇష్టం లేదయ్యా పెళ్ళి చేయటం అని చెప్పాలా నీకన్నా చెప్పాల వేరే వాడి జీవితంతో ఆడుకునే హక్కు ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఎవడు ఎవరు ఇచ్చారు నాకైతే ఇదేమి నచ్చట్లేదు నా పరిస్థితి నేను చెప్పినా బాబు నేను ఈ మార్చి వారికి ఇస్తున్నా చేసుకోండి కనీసం ఒక ఏప్రిల్ అన్నా చూడండి ఇంతకంటే ఇక మంచి మంచికి చెప్పి చేసేవాడైతే ఎవడు లేడు
లేడు లే లేడు
జాలి పడాలి జాలి పడాలి ఎన్ని రోజు అసలు మేము జాలిపడాలి లేదు ను నీకేం చెప్పినా కనీసం వాళ్ళ నెంబర్ తీసుకొని మీ మాసి ఉంటే మాసితోనే మా
ఎవడు ఒకడు మాట్లాడాలా అసలు వీళ్ళ ఏమనుకుంటున్నారు అసలే ఏమనుకుంటున్నారో తెలియాలి కదా మనం అనుకున్నాం కదా ఓకే పదమూడు పదిహేను కాదు పదమూడు కాదు పది ఇచ్చినా ఓకే అని అనుకున్నాం కదా ఇంకా ఏంటి మాయధారు రోగం
వాళ్ళు పంచాయతీ ఊరు పెద్ద అంట ఫోన్ చేస్తానంట మొన్న పది ఇ ఇప్పుడు పది ఇస్తా అంటున్నారు అంతకంటే ఎక్కువ ఇవ్వలేమంటున్నారు వాళ్ళు అంటే మాకు పది వద్దు పదిహేను కావాలి అంటున్నారంట వాళ్ళు ఇప్పుడు పదివి ఇవ్వడానికి పది ఏ ఇస్తాము అని కూర్చొనిన్నారంట వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని పది మాత్రమే ఇవ్వగలం అని అన్నాడంట పది
సరే అటు ఇటు కాదు ఒక పన్నెండు అన్నా ఇవ్వమని చెప్పి నువ్వు మాట్లాడు లాయర్ తో మాట్లాడు ఎవడైతే శ్రీనివాస ఉన్నాడో వాళ్ళ తరపు లాయరూ వాళ్ళతో మాట్లాడి
అదే మాట్లాడుతా మాట్ మాట్లాడి ఇప్పుడు అదే పొద్దున్నుంచి నీకు ఏం మాట్లాడాలో అర్థం కాగా నువ్వు ఫంక్షన్ లో ఉన్నావు కదా అని కాముగా ఉన్న
ఇప్పుడు మాట్లాడి సార్ మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఎం తాయ్ ఇస్తాన న్నారు మీరేదో ఇస్తామని చెప్పి అన్నారు ఎంత ఇస్తా అన్నారు మేము పదిహేను అడుగుతున్న వాళ్ళు పది ఇస్తా అన్నారు సార్ అటు ఇటు కాకుండా పన్నెండు చేయండి సార్ అని చెప్పి మాట్లాడు ఆ లాయర్ అంటాడు రేపు మాట్లాడుతాను అమ్మా మాట్లాడి చెప్ చెన్నా అంటాడు ఏదోడు చెప్తుడు కదా లేదమ్మా వాళ్ళు పది గంటే ఎక్కువేరు అని చెప్పను అన్ ఒసారి మళ్ళ ఒకసారి చెప్ ప్పండి ఎందుకంటే ఇప్పుడు నేను నా బంగారమే పదహారు లక్షలు అవుతుంది ది నేను అన్ని వదిలిపెట్టుకొని వచ్చినా అయినా కానీ ఇప్పుడు నేను అంత దానికి కోసం డిమాండ్ చేయట్లేదు ఇప్పుడున్నా బంగారం ఎస్ కునార్ కట్నం వేసుకున్న ఇరవై లక్షల పైన అడగాలి నేను నేనంత నాకు కేమి ఇప్పుడు ఎవన్నో సాధిం వచ్చే ఉద్దేశంలో నేను లేను కాకపోతే నాకంటూ నేను కష్ ష్టపడదాం సంపాదించినంటప్పుడు నేను ఎందు కు వదులుకోవాలన్న ఉద్దేశంతో పోరాటం చేస్ స్తున్నాం నీకిన్కో కేస్ కూడా పెట్టాము అది కూడా ఆరో తారుక్ హిరింగ్ వచ్చింది అని ఇట్లా చెప్పు ఇగా
ఏంటి నన్నొదిలేసి నీ గొ పెళ్ళి చేసుకుంటావా నువ్వు మొహం పగులుధీ
ఆ
ఆ ప్రాసెస్ ఏదో నడిపితలేదని
నీకు చేతన అయితే నేను చెప్తున్నా నీవు ఇన్ని ఇన్ని రోజులు నన్ను సెంటిమెంట్ పెట్టి నువ్వు పది రోజులు వారంము ఇన్ని రోజులు చేస్ కుంటా ఉంటే నావల్ల అయితే కాదు తీసుకుంటే పది లక్షలు తీసుకొని వచ్చేసే నాకు నీకుసంబందం పడ్డ దగ్గర నున్ కాగితం తెచ్ ఇయన్నీ నాక్ పెట్టకు మా బావా మా అ క్క ఇంకో పదిహేను రోజులు ఇంకొక్ మూడు రోజులు ఇంకొక్ మూడు లక్షలు ఈ డబ్బులు కావాలంటే నువ్వు డబ్బులతోనే ఉండు అంతకుమించి అయితే నాకు పెట్టకు నువ్
ఆహా అడుగుతా ఉండు వద్దునం కూడా బానే చేసుకున్నా
అట్లా ప్రతిదానికి వాళ్ళు నువ్ ఇట్లా చేస్తే ఎట్లా కురుతది ఇప్పుడు నా చెల్లి అనుకుంటే మా మరదలు అనుకుంటే అది వేరే ఉంటది ఇప్పుడు నీక్
ఇప్పుడు అతను మాట్లాడకుండా నాతో అతను నాతో పొద్దున గొడవ అయిన కాడ నుంచి మాట్లాడక్ కుండా అతను మాత్రమే వళ్ళావిడిని మాత్రమే ఫోన్ లిఫ్ చేయమంట్ న్నాడు
ఇప్పుడు నీ ప్లేస్లో నీకు తెలుస్తుంది అసలు సమస్య ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అనేది నీకు ఎంత పెయిన్ అనిపిస్తున్నాో నీ తెలుస్తుంది వాడికెట్ట తెలుస్తుంది ఎవడి ప్రాబ్లమ ఎవడి బాధ వాడకే తెలుస్తుంది ఎం త నొప్పి కలుగుతుంది అనేది వాడికే నొప్పి పుడుతుంది ఇంత తొందర ఏంటి అంటే ఏం తొందర ఎనిమిది నెలలు అయింది తొమ్మిది నెలు అయింది తొందర కాద చెప్పలేద ను మీ అక్కకు తెలిదా ఆ ఇంకా ఏమి ఏమన్నా ఈరోోజే చెప్పి పది రోజులు దెంపండి అని చెప్పినామా
లే
నీకు బుద్ది లే గాడిది కనీసం బావకు చెప్పాలి ఇంత చెప్పాలి చెప్పకపోతే రేప్ పొద్దున్నే వాళ్ళు ఇంతే అనుకుంటారు నువ్వు నెల క్రితం చెప్
య
ఆ రోజు అంతే పంచాయతీలో కూర్చొని ఏం ముూగి మద్దులాగా మాట్లాడుకొని ఏం మాట్లాడుకునిన్నావు పన్నెండు నిమిషాలు అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకొ కాల్ చేస్తా మళ్ళీ ఎత్తు ఇప్పుడే